నార్మల్గా హలో
ఆ హలో, అరె అదే మళ్ళీ కాల్ చేస్తాన్నావు మళ్ళా లేట్ అయింది.
ఆ లేద్ లే
ఉహు
ది వంకాయ దగ్గరకెళ్ళి కొట్టిందన్నట్టు
అహ అవును
ఉమ్ హాస్పిటల్కి విలుచుకు పోయినార ఏమన్నయిందా?
ఏం కాల అంటే బ్లడ్ మొత్తం ఆపోయిందంట.
బ్లిట్ గారిందంటనా?
ఆ
తేలు కుడితే బ్లడ్ కూడ వస్తద? తేలు కదా ఆ ఆ జర్రాని అంట ఆ పెల్ తెల
అది కూడ తెలీదా?
అది కుడ తెలుసు
ఆ
అంటే సడన్ గా గుర్తురాలా. తేలు, జెర్రీ కన్ఫ్యూజ్ అయింది.
ఆహ అవునా
ఉమ్
బ్లడ్ ఎందుకు వస్తుంది తేలుకుడితే కొంచెమన్న ఆలోచన ఉండాలె కదా
కదా
బాబ్బాబ్బా వాట్ ఎ ట్యాలెంట్ పర్సన్స్ అబ్బా
హలో
ఉమ్ హలో
కదా మర్చిపోయినా ఐ మీన్ గుర్తు రాలేదు. ఆ అంటేదేమన్నా పెద్ద తేలు ఏమో నీ ఇలాంటిదేమో అనుకున్నం.
ఎంత తేలైనా కుడితే బ్లడ్ రాదు మాక్సిమం
అవునా అంటే నేను చూడ్లేదులే ఓక్ తేలు కుట్టించుకొని నాకు చూపి ఎట్లుంటుంది అని మల్లప్పుడు చెప్త మల్ల
మాక్సిమం బ్లడ్ అయితే రాదు. ఉ ఈ మాక్సిమం రాదు ఇంగ రాదంటే రాదు ఇంగా ఏదో
నువ్వేమనా డాక్టర్ వ్యా రాదంటే రాదు ఇంకా అన్ చెప్పేకి
అంటే చూసినా కాబట్టి చెప్తున్నా మ్యాక్సిమం రాదు అది కుట్టినవెంటనే వాపోస్తుంది ఆ వాపు ఇంకాఅట్లట్ల్ ట్లే ఇంకా బాడీలో అట్లా ఇంజరవుతుందంటే ఎక్ ఎక్కుతూ వెళ్తుందన్నమాట పైకి అట్లా హార్ట్ కి అటాక్ చేస్తది ఆ
నీకు బలే తెల్సు ఇట్లాన్ టివన్నీ అట్ల్ ఎట్ల నువ్వేం డా క్టర్ చదివినావా నువ్వు హార్ట్ కెఫెక్ట్ చేస్తుందంటే
తెల్సు ఇది కూడా తెల్సు నాకి తేలు కుడితే రక్తం పారు కారుతుందని తెలుసు అది కూడా
తేలుకుడితే రక్తం రాదులే నాగ్గుడా తెల్సు
నీకి సైన్స్ ఎవరు నేర్పించింది ఏ సారు బాగా నేర్పించినట్టునడే సారు
సైన్సు మేడమ్ మాకి సారు కాదు
హు హు
ఊ
ఆమేడమూ ఇంగా క్లాసులో బాగా చెప్పిందేమో
బళ్లె చెప్పింది
అందుకే తేలు కుడితే రక్తం వస్తది అని చెప్తున్నావ్
నాకి తెల్సు తేలు కుడితే రక్తం రాదని కానీ అప్పుడేదో సడన్ గా గుర్ ర్తురాల అంటే నువ్వు చెప్పినావు కదా రక్తం వస్ స్తుందని అందుకనే అంటే నీ మాట అబ్ నిజం చూడు ఇప్పుడు నవీన్ ఇంత టాలెంట్ పర్సన్ అంటే అన్ని నీకు
మల్లెట్లా
భయాలే ఉంటాయని
మనకి తెలియని విషయం ఆ నీకు తెలియదని విషయం నీకు కూడా తెలుసు కానీ కవ రోప్ చేసినట్టుఓహో తేలా నేను జలికేమనుకున్నా
జల్లిక కాదు జెర్రీ
బ్బ బ్బ బ్బ బ్బ అబ్బా ఎంత బాగా అసలు అబ్బా కవరింగు
సరేలేరా ఏదో అట్లా డే నన్ను నేను తక్కువ చేస్కోలేను కదా అందుకు
ఎంత అవులే అట్లే ఇన్ గెంతన్ ఊహు అట్లా చేసుకో తెలియని విషయం తెలిదని చెప్పాలి ఊ నేను పోలే హాస్పిటల్కి నాకు జస్ట్ చెప్ చూ చెప్పారు అం
అడగాల కదా కను కోవాలి కదా మీకు రోజు అన్నం చేసి పెడుతుంది ఆ ఎక్క పాపం అయ్యో ఏమైందా ఎక్క చచ్చిపోతే మళ్ళీ ఎవరైనా పెడత తారా ఇ పాపం కనుక్కకోవాల సమాచారం ఏమైంది కాస్ బాఉందా లేదా తగ్గిందా ఏం చెప్తున్నారు డాక్టర్లు అట్లా ఉంటాయి అన్ని చేసి మాట్లాడలా అడగాల కనుక్కోవాల కదా రోజు తింటే సరిపోతుందా
ఫోన్ నెంబర్ లేదు
ఫోన్ నెంబర్ లేకపోతే వాళ్ళిళ్ళు అదే కదా ఆడే కదా ఉంటారు వంట చేస్తారంటే ఇంకా
నో నో నొ
ఉం
ఆహా వాళ్ళు ఎక్కడ నుండి వస్తారు పక్క ఊరు నుండి వస్తారు
పక్క ఊరి నింటి వస్తే మళ్ళా పొగులు వస్తారు కదా రాత్రి వెళ్ళపోన
మళ్ళీ పగులు వస్తారు ఇంకా పగులు కాలే కదా పగులు అడుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అడుతాం
అవునా ఇరాబటింద
ఆ ఈ రోజే
అ నంగా ముందే కుటింద నేము అన్క
లేలా
ఉం
మీ అమ్మమ్మ బాగుందా
ఉం బాగుంది
హు హామ్
ఉం మా పావనికి పాప పుట్టింది
అవునా ఎప్పుడు పెళ్ళి అయింది
అయ్యి రెండేళ్ళ అయితాంది
ఆ అంటే ను నువ్వు కదా పెద్ద
అయితే
ఫస్ట్ పెద్ద పెద్దోళ కదా తెలియాల్సింది
హ ఇంకా
ఇంకానా
ఉం చెప్పాల
హు హామ్
ఆ
బావుందా గౌతమి
ఉం బాగుంది
హు హామ్ ఫో ఫోర్టీన్ ఏం చేస్తుందంట
ఏం బొలి ఇస్తా మా పాబకు మొన్న జాబ్ రెఫర్ చేస్తే
ఆ
వచ్చింది మళ్ళీ ఏ ఒకరోజ చూసి రానింకా అని వెళ్ళిపోంది మంచి శాలరీ ఇస్తా ఆండ్రి సివిల్ ఫీల్డ్ నేను చెప్పినాను ఫస్ట్ ఎయిటీన్ కే శాలరీ ఇస్తామన్నారు
ఆ
నేను చెప్పినా నేను వర్క్ అంతా నేర్పిస్తా రా అని
ఆ అంటే మీ కంపెనీలోనే
ఆ నేను ఇప్పుడు చేరిండే దాంట్లో
అవునా
ఉం
అంటే సాఫ్ట్వేరే కదా ఆఫీస్ వర్క్ ఏ కదా
ఆ ఆఫీసు వర్క్ ఏ ఆ పాపకి ఒళ్ళంతా బరువే
వారిని
నేనుగూడ ఇల్ది అ చెప్నా
ఫోన్ చేస్తా నాకు ఏం నీకు అంతా
వస్తానని వచ్చింది మల్ల రాలా సర్ల అనే వేర అ
అయినా లేదో బిజినెస్ అంటారు ని బిజినెస్ వాళ్లు ఏదో బిజినెస్ ఉందంటనే నీ బిజినెస్ నీ బిజినెస్
ఏమో నాకు తెలియదు స్వామి
ఉ అదయితే నాకు ఈ బిజినెస్ ఉంది సాల్లే ఏం అవసరం లేదు అంటున్న నీ బిజినెస్ అంట ఉ ఉ స్టార్టింగ్ ఎయిటీన్ కే అంటే ఇంప్రూవ్ ఉంటుందా ఇప్పుడు నీకెంత
టూ ఎయిట్
ఓహో నిజం చెప్పు నేనేం అడగనులే
ఇ
మల్ల ఆ పాప థర్టీ సిక్స్ అని చెప్పా
తెలీదు నాకు
ఎవరు ఇంకా మీ ఫ్రెండే ట్వంటీ నైన్
ఆమెతో నేను మాటలన్నీ మాట్లాడలేదు నీకు చెప్పిందా అమ్మి
అయితే నేను ఓయ్ అసలు ఎంత ఉంటంది ఆలోచిస్తున్నా ఎంత చెప్పాల అని సడన్గా థర్టీ సిక్స్ అనే ఆ అవునంటే అవును థర్టీ సిక్స్ నాకు చెప్పింది ఆ కొత్త కూడా మారింది అని చెప్పా వేరే కంపెనీకి మారింది అని చెప్పా
అమ్మి ఏందో ఊరికే అనింటుంది నువ్వు నమ్ముతావో లేద అని
ఆహా
మా మా ఇంకేమి
ఎవరితో మాట్లాడుతున్నావు
నీతోనే
అవునా
ఉ
కాలేజీకి ఎప్పుడు
చూడల్ల సర్టిఫికెట్లు డబ్బులు కుదిరితే రావల్ల ఎప్పుడు ఎన్ని రోజులు సంవత్సరం అయి పోతుంది ఎప్పుడు సర్టిఫికెట్లు తీసుకునేది
ఆహా వాల్ తట్ థర్టీ ట్వంటీ నైన్ వెళ్తారంట
ఆ ఎప్పుడు
ఎప్పుడో తెలీదు నీ నుండి ఆహా ఆగ్న వస్తే వాళ్లు కూడా బయలుదేరుతారంట
నువ్వా
నీ నుండి ఆ
నేను చూడల్ల అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని తెచ్చుకోవాల స్వామి ఇప్పుడు తెచ్చుకునేదో సర్టిఫికెట్ లో
కాదనుకుంటే అయిపోయా ఎందుకంతా
అవునవును తెచ్చుకోవాల
జబ్ ఏం రిఫర చేస్తావా
అ జాయన్ ఆవు ఆబ ట్వంటీ
దేంట్లో
అదే అప్పుడు థర్టీ థర్టీన్ జాయిన్ అయినారే ఆ కంపెనీలో
నువ్వు దాంట్లోనే చేరినవ మళ్ళా
లేదు
ఆ
దాంతో ఉండయి చేరు అని చెప్పిన
ఆ అయినా దాంట్లో ట్వంటీ త్రీ అంట కదా
సరే ఉండు
ఆ